హాయండి ఏం చేస్తున్నారు
తింటున్నామండి మీరు
మేము ఇంతసేపు తిన్నాం ఏం క ఏం కూర ఉండారు
మా దగ్గర పాపడాలు పచ్చిపుుల్స్ కర్రీ అది అది సపరేట్ విన్న రాదిిక
అవునా
ఇంకా టమాటా బీరకాయ పాప్పు పాలకూర పచ్చిపుల్సు
చాలా వండినార అయితే
హాస్టల్ కదా ఉంటాయి ఇవన్నీ కానీ అళ్ళ ఒక్కడికి ఉండొచ్చదు
అవునా అంటే మంచిగా ఉండదా కర్ర కూర
బానే ఉంటది కాని ఇక ఊకబడితే ఎట్లా తింటాం చెప్పండి మనం
అంతేనా
అ
అవునా ఏం చేసినారు పొద్దున్న నుంచి
పొద్దుదు నుంచి ఆర్డర్ వచ్చింది ఈరోజు
హ
కమ్మలు పెట్టుండే ఫైవ్ డేస్ అయి ఐదు రోజులు అవుతుంది పెట్టి
అవునా
ఆ
హ
దాని కోసం మెహన్ గేట్ దగ్గరికి వెళ్ళి కమ్మలు తీసుకొని వచ్చి మా ఫ్రెండ్స్కి చూపచ్చి ఒక ట్రయల్ ఏషి
బాగున్నాయా? మరి కమ్మలు
బాగనే ఉన్నాయి. అవి పెద్ద కమ్మలు
అవునా అంటే చీర మీదికి కట్టుకోవడానికా? ఉహుమ్
ఇంకా మీరేం చేసేళ్లు మా పొద్దుర్ నుంచి
నేను ఏం చేసినా? ఏం చేయలేదు. లేచిన లేచిన చాయ్ తాగిన టిఫిన్ చేసిన తర్వాత అన్నం వండిన
అవునా ఏం టిఫిన్ చేసిళ్ళు పొద్దున
పోపన్నం చేసుకున్నాం.
అహ్ ఓకే
ఏం చేస్తున్నారు? మమ్మీ డా అమ్మ నాన్న
ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు వ్యవసాయమే ఏస్తరు.
అవునా ఏమేమి ఏసినారు ఇంటి దగ్గర అంటే పొలంలో చిలకలో
ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మక్కజొన్న ఉంది. మెల్ఫీ మే ఆడ మగ మ ఒక్కజొన్న అంట ఏదో ఈసారే ఏసిల్లు కొత్తగా
ఉమ్
ఇగ అంటే ఫస్ట్ పత్తి ఏసిళ్ళు పత్తి ఏసినంక ఆరు నెలకి ఆరు నెలలకి తీస్ తీసి మొక్కజొన్న ఏసిల్లు
ఉహుమ్
ఇంకా వేరే పొలం పొలంలోనేమో వరీ ఏసిళ్ళు అంటే చేలకా పొలం ఉంటది కదా రెండు ఆ
అయినాయాట్నా మరి మొక్కజొన్నలు
అయిన కానీమ్ తినని తినంద్ అంటా అవి ఈసారి
అంటే ఎందుకు?
ఏమో అవి మేల్ ఫీ అంటే ఆడ మోగయనో ఎట్లనో అవి తినొద్దు అని చెప్తున్నారంట మా మామ్ మ్మిడతిననియలే మమ్మల్ని
అయ్ తిననీకు అంటే నార్మల్గా ఎట్లా అవి అమ్మడానికి ఏమో
అవ్ ఓన్లీ అమ్మడానికి ఆ
ఆ
మరి తినొద్దని అట్లా చెప్తున్నారా? వాళ్ళు ఎట్లనో తెలివదు కానీ వీళ్ కొత్త కదా ఫస్ట్ టైమ్ ఏసింది ఇట్లా ఇగా తినొద్ అన్నారని మా మమ్మీ దిననీయది. లేకుంటే మనయి నార్మల్ ఉంటాయి. కదా కమక్కజొన్న అవి దేత్త మొత్తం తినుడే ఉంటది.
మా నాన్న వాళ్ళు కూడా ఏసినరు మొన్ననే తెచ్చుకున్నాం. మేము కూడా
ఉమ్ ఉడకబెట్టయినా కాల్చుకొని అయినా తినొ చ్చుగానీ ఈసారి తిన నియలే
అవును మొక్కజొన్న గారేలు కూడా బాగుంటాయి మంచిగా ఉంటాయి తిన్నార ఎప్పుడైనా
తిన్నా తిన్నా బాగుంటాయి. ఇంకా సర్వపిండి తెలుసా మీకు?
ఆ ఆ తెలుసు తెలుసు
ఇష్టం ఉంటది. నాకు స్నాక్స్ లల్లా ఎక్కువ అంటే అదే
అవునవును సాయం త్రం ఏసుకున్నాం అనుకో ఇగ నైట్ అన్నం రాత్రి అన్నం తినాల్సిన అవసరం ఉండదు.
ఉండదు. బాగుంటాయి అసలు
అవునవును చేస్తే బాగుంటాయి కాని కొ చేయరాదు కదా కొందరికి
చెయ్య రాదా
అవును ఒకసారి అంటే చేసినా కానీ ఫ్లాప్ అయింది
అవునా నా తాలే అయింది నాకుడా నాకు ఏం రాదు ఇంకా తిగడం తప్ప
ఆ అంతే నేర్చుకో నేనంటే నేర్చుకోవాలి తప్పదులే మీరంటే ఏం కాదులే
మీ మీంగూడా నేర్చుకోవాలేగా ఇగా మెల్లగా
అంతేనా ఏం కాద్ ది
ఏంకాదు గాదు ఎల్లగొడ్తారు వాళ్ళు
మీ వారు నేర్పిస్తారులే మీకు ఆ చూరు భవిష్యత్ లో
ఉన్నాయో లేవో ఎల్లగొట్టే రోజులున్నాయి
అంతే అంటారు హ
సొరకాయ తోటి చేస్తారా లేకపోతే నార్మల్ గా ఎత్తర సర్బపిండి
నార్మల్ గా సోరకాయ తోటి నేను చెయ్యను నాకు చేయరాదు అక్క వాళ్ళు చేస్తారు సోరకాయతోటి ఈ నార్మల్ గా బియ్యం పిండి వాడుతుంటే చేస్తా అంతే బియ్యం పిండి పల్లీలు నువ్వులు అవేసి చేసా ఒకసారి సోరకాయ తోటి కూడా చేస్తారు బాగుం
బాగుంటాయి అవి కూడా రొట్టెలు తింటారా ఎక్కువ మీరు
చపాతి దిన అస్సలే ఎక్కువ చాలా తక్కువ
ఉమ్
ఎందుకు మీరు తింటారా రోజు
హే నేన్గూడా తినా అసలు
అంటే నాకు ఫస్ట్ చపాతి సరిగా చేయడం రాదు
ఉహు కారం కారం ఉంటే తింటా గానీ గిట్ల సప్ప సప్పగా తినబుద్దిగాదు
అంతేగా అయి తే మంచిగా మటన్ చికెన్ తింటారు
అవి కూడా ఎక్కువ తినను ఒక పీస్ రెండు పీస్ తినంగానే తినబుద్దిగదు తింటలేను ఎక్కువ మానేసినా మటన్ చికెన్
ఉహు మరి కారం కారం అంటే ఇంకా ఏం కూర తింటారు మీరు
నాకు వేజే నచ్చుతాది కూరగాయలే కానీ మంచిగా వొండాలే ఫ్రై లెక్క అయినా లేకుంటే కారం ఉప్పు సరిగ్గా ఉంటే తింటా లేకపోతే అవి కూడా తినను
అంతేనా
ఇప్పుడు స్వీట్స్ కూడా ఎక్కువ తినను మళ్ళా ఐస్ క్రీమ్ తప్ ఐస్ క్రీమ్ మ్మొక్కటిదింటా ఏన్ని పెట్టినా
ఏ ఏ అందులో ఏ ఫ్లేవర్ నచ్చుతాది మీకు ఐస్ క్రీమ్ లో
చాక్లెట్ తింటా స్ట్రాబ స్ట్రాబెర్రీ తింటా అన్ని తింటా ఇ ఐస్ క్రీమ్ అంటే అన్ని తింటా ఉమ్ ఇంకా మన చిన్నప్పుడు వచ్చేటివి కదా పాల ఐస్ క్రీమ్స్ సేమియా అని
క్రీమ్ పాల ఐస్ క్రీమ్
ఇంకేంటివో ఉండేది కవర్లు వచ్చేది ఏంటిద పెట్సి ఉమ్ ఉమ్
మంచిగా ఉండే అప్పుడు
ఎరుపుకాయలు ఇచ్చినా బుక్స్ ఇచ్చినా ఇచ్చేవి అనుకుంటా అప్పుడు
నార్మల్ గా బిర్ సీసలు ఇచ్చి కూడా తీసుకునేది. అప్పుడు అప్పుడు బుర్ర ఐస్ క్రీమ్ అని కూడా ఉంటది. బుర్రలో ఏదైటిది దానిలో క్యాప్ లో ఏసిచ్చేది. టూ రూపీ, ఒక్క రూపాయి, రొండు రూపాయలకి.
అప్పుడుండేటివి. ఇప్పుడు లేవు కదా అవన్నీ.
అవన్నీ లేవిక. నా ఇప్పుడు మొత్తం వేరే వేరే. ఇ చిన్నప్పుడు ఆడుకునేదా ఇవి, నా, మీ చిన్నప్పుడు.
కచ్చగిల్లలు ఆడేది, ఏంటిదో సయ్య ఆడేది, టమాటా, టమాటా, తొక్కుడు బిల్లా.
టమాటనా నేన్ ఎప్పుడు విన్లే.
టమాటా అంటే, ఇప్పుడు మూడు డబ్బాలు ఆడతారా మీరు? మూడు డబ్బాలు, నాలుగు డబ్బాలు.
ఆ తొక్కుడు బిల్ల అంటారు దాన్ని.
ఆ గట్లనే టమాటా కూడ. ఒక రౌండ్ షేప్ లో వేసి, నాలుగు బాక్స్లు చేసి, మళ్ళా దాని ముంద ఇడ ఒక త్రీ బాక్సస్ పెట్టి ఆడతారు.
అప్పుడు రేస్ కూడ ఆడేది,
అప్పుడు రేస్ ఆడేది, సయ్య ఆడేది.
ఆ
ఇంకేంటిది, ఇట్ల అది ఔతులని కొట్టేది.
పిచ్చిబంతి.
ఆ పిచ్చి బంతి ఆడేది, బండ కట్టే ఆడేది. ఏదో
అంటే అదేంటిది
అంటే, ఇప్పుడు కట్టెపుల్ల పట్టుకొని, బండను టచ్ చెయ్యాలన్నమాట.
ఆహా అది మేం ఆడలే ఆ గోలిలంటే మేము ఆడకపోయేది లే. అబ్బాయిలే ఆడేది అప్
మేముకూర ఆడేది చిన్నప్పుడు.
మేముండి మేము ఏంటి స్కూల్కి పోయేసి వచ్చి, మధ్యాహ్నం దిని, ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండరు కదా, పనికెళ్తారు కదా ఇక, వచ్చేది ఐదింటికి అని, బోలు తోమేస్తాం మధ్యానమే. జోముకు పోయేటప్పుడు. ఆడుకోడానికి. ఆ సాయంత్రం పని ఉండదు కదా అ ని మధ్యానమే తినేసి బోలు తోముకునేది. సాయంత్రం ఒ చ్చి మన హోం వర్క్ అంతా రాసేసి, ఇంకా ఆడుకోడానికి పోయేది. ఐదింటికి పో తె ఎనిమిదింటివరకు వచ్చేది
ఇంగ హాలిడే అవి, డ్రెస్సులు చింపుకొని ఆడి అవ్ దాలి చేసి, గెలవాలన్న తపన తా
స్కూల్ యూనిఫోమ్ మీదనె
అవును మల్ల గెలవాలంటే, గెలిచినోళ్ళు అయితే ఇగ, ఓవరాక్షన్ చేసేదనుకో
అవునవు ను. అప్పుడు ఒక రూపాయి, రొండు రూపాయలు బెట్ కూడా పెట్టుకునేది.
అవును. గ్రీటింగ్స్ ఇచ్చుకునేది, ఇచ్చుకునేద
అవునవును. ఆ. నూతన సంవత్సరంకి. అందరం గ్రీటింగ్స్కి ఇచ్చుకొని తర్వాత, అందరము మీ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరం నడుచుకుంట గు డికి పోయి వచ్చేది.
మ్హు, మేం గుడికి ఎప్పుడు పోలే కానీ, ఆ
వచ్చినంక చికెన్ తినేది.
ఆ న్యూ ఇయర్కా
ఆ ఆ అహ్
బానే ఉండే అప్పుడు అప్పుడు రోజులు
అవును నిజ ఇప్పుడు పిల్లలు అయితే ఏం లేదు ఫోన్ పట్టుకుంటున్నారు లేకపోతే ఇవి ఇంట్లో ఉండే ఆటలు చెస్సు క్యారమ్ ఇవ్వే ఆడుకుంటున్నారు ఎక్కువ
అవును అప్పుడు మనం అవ్ అసల్కి ఎక్కువ ఆడనే పోయేదా
అవును అసల్కి అవి ఎక్కు ఎక్కువ్గా అసలు ఆడనే పోయేది మేమైతే ఈ నార్మల్ అయితే షటిల్ ఇట్లా ఆడేది అప్పుడు షెటిల్ షటిల్
అవునవును
మా పెద్దక్క వాళ్ళు అంటే నార్మల్గా స్కూల్ అక్క వాళ్ళందరూ షెటిల్ ఆడేది మనమేమో కబడ్డీ ఖోఖో ఆడుకునేది మేము
ఊమ్ మేమ్ గూడా స్కూల్ లో ఉప్పు బేరా అనుకుంట ఏమేమో పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడేది అసలు
ఇహిహి మంచిగ ఉండేది స్కూల్ల గూడా గ్రౌండ్ చాలా ప్లేస్ ఉండేది మంచ్చ ఆడుకునేది ఇప్పుడు స్కూల్ దగ్గర ప్లేసెస్ ఎక్కడ ఉంటానే
ప్లేసెస్ ఎక్కడ ఉంటానై వాళ్ళకి అసలు ఢ్రిల్లు పీరియడ్స్ ఉంటానయో ఉంటాలేవో అస్
అవును అ అసల్ కదా మనకి ఆటల పిరియడ్ అను ఒక పీరియడ్ ఉంటది నలభై నిమిషాలు ఆడుకొని మళ్ళ ఒచ్చి గూచ్చోవాలే బాగుండేది అప్పుడు అప్పుడు మీరు అంటే బస్స్ స్కూల్ బస్ ఎక్కేదా లేకపోతే ఇంటి దగ్గరేనా మీది
స్కూల్ బస్సు
ఊహు
హూ
స్కూల్ బస్లో వోయేది మేమైతే ఇంటి దగ్గరే ఉండేది నేను నా ఆ ఎ ఎ ఏడో తరగతి వరకీ ఇంటి దగ్గర్నుంచే పోయొచ్చేది
ఊహు
ఊ
నేన్ గూడా ఏడో తరగతి వరకి మా ఊర్లోనే తర్వాత పక్కూరు
అవునా
సరే ఆ ఓకే అండి బాయ్
బాయ్